హలో హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఇంట్లో అందరు బాగున్నారా
అందరు బాగున్నారండి మీ ఇంట్లో అందరు బాగున్నారా
అందరం బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడు ఖాళీ సమయమే అందుకు ఖాళీగానే ఉన్నా తిన్నామండి మీరు తిన్నారా ఆ తిన్నామండి హు ఏం తిన్నారు మేము వచ్చేసి ఈరోజు రసం అన్నము తిన్నామండి మీరు రసం అన్నం హు మేము పప్పు రైస్ అండి అవునవును
అవునండి పొద్దున ఏం చేశారు
ప్రొద్దున వచ్చేసి ఎగ్ ఫ్రై చపాతి అండి అవునా అవునండి డి అ ఎలా మీ సైడ్ ఎలా ఉన్నాయండి ఎండలు వాతావరణ ఎట్ల ఉంది చానా విపరీతంగా ఉన్నాయండి ఇప్పుడు ఎండల ఇంట్లో నుంచి బయటికి వెళ్ కొద్దిగా హెడేక్ వచ్చినంత ఉహు హీట్ గా ఉహు అట్లా ఉన్నాయండి నీకు మా సైడ్ మా సైడ్ ఇట్లే ఉన్నాయండి ఎండలు చానా ఉన్నాయి బయటికి వెళ్ళాలంటేనే చాలా భయం ఏస్తావుంది
అవునండి చనా విపరీతంగా ఇప్పుడు ఇంకా స్టార్టింగే ఎండలు ఇంకా ఒక వన్ మంత్ అట్లా పోతే ఇంకా విపరీతంగా ఉం
ఇంకా ఉంటాయి అవునండి ఈ మంత్ ఈ మంత్ ఆఖరిలో అలా ఉంటాయండి ఎండలు చాలా స్టార్ట్ అయిపోతాయి అవునండి అవును ఏప్రిల్ లో ఇంకా ఎక్కువ ఉంటాయండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వదిలినప్పుడు
ఊమ్ మీరందరూ
అందరం బాగున్నామండి మీరందరు బాగున్నారా ఆ బాగున్నామండి మీ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటార ఆ బాబు ఉన్నాడు
బాబు పనుకున్నాడండి
అవునులేండి ఉహు ఇంట్లో మా మేము ఎవరు లేమండి పిల్లలు స్కూల్ కి ఎళ్లారు మా ఆయన డ్యూటీకి ఎళ్లారు నేను ఒక్కదాన్నే ఉంటానండి హౌస్ వైఫ్ మీరు మీరేమన్నా వర్క్ చేస్త్ తార మా లేదండి ఇంట్లోనే హౌస్ వైఫ్ ఉ పండుగలు మీ సైడు ఏ పండుగ బాగా జరుపుకుం అంటే మా సైడ్ ఉగాది అయితే బాగా గ్రాండ్ గా చేస్తారండి అవునులేండి ఎలా జేస్తారు ఒకసారి చెప్తారా
ఆ చెప్తామండి అంటే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అని ఒకటి ఉందండి మా ఇంటి ముందర
అవును లేండి ఆ ఉగాది పండుగ ముందు రోజున నైన్ నైటు స్వామిని ఊరేగింపు అంటే జాతర టైప్ లో చేస్తారండి ఊరేగించి ఊరంతా
ఆ మిస్
లేదండి మా సైడ్ ఊరికి నే మామొలుగా మనం ఇంటి వరకే చేసుకుంటాము ఇంటికి తోరణాలు కట్టుకొని మామిడి తోరణాలు మరి తర్వాత ఇంట్లో అందరం స్నానం చేసి పూజ చేసి తర్వాత వచ్చేసి ఉగాది పచ్చడి చేస్తాం గదా
ఆ అది నార్మలే అండి ఇక్కడ కూడా చేస్తారు కాకపోతే ఉగాది పండక్కొచ్చేస్ సి ఇక్కడ స్వామిని ఊరేగింపు మాదిరి చేస్తారం ఊరంతా స్వామిని ఎత్తుకొని ఒక పరుస చేస్తారే ఏదన్నా అలా చేస్తారండి ఇక్కడ
ఊ మా సైడ్ ఊహు అవున్ లేండి అవున్ లేండి అందుకు ఉగాది ఇక్కడ బాగా జరుపుకుంటారు బొమ్మలు ఇట్లాంటివి పిల్లలకు
బ్యాంగిల్స్ ఆడవాళ్ళలకు ఇట్లా
అవున్ లేండి అవునవును లేండి లేదండి మా సైడ్ అలా ఏం చెయ్యరు సాయంత్రం అయితేనే ఉగాది రోజు ఆ రోజు ఎద్దులు బండి కడ కడతారనమాట మా సైడు ఆ ఎద్దల బండి కట్టి అట్లా చేస్తారండి మా
ఆ మా సైడ్ ఏమి లేదు అండి ఇదే పండగ దేవుని ఊరేగింపు బాగ్ గ్రాండ్
అవునవును లేండి ఉహ
భోజనాలు పెట్టిస్తారు పెట్టిచ్చేవారు ఇంకా అప్పుడు పూజ కని పోతారు కదా టెంకాయలు కొ
లేండి అవున్ లేండి
ఇంగ అవ్ ఇంటికి వచ్చే ముందర తినేసి వస్తారండి
అవునులేండి ఉ